హలో
ఆ హలో నమస్తే మేడం
ఆ నమస్తే మేడం ఏం చేస్తున్నారు మేడం
ఏం చేయలేదు ఆ బా మీరు బాగున్నారా మేడం
ఆ బావున్నాం మేడం వర్క్ కంప్లీట్ అయిపోయిందా
ఆ అయిపోయింది మేడం ఇప్పుడే మీ వర్క్ కంప్లీట్ అయ్యిందా ఆ
తజ మేడమ్
ఓకే మేడం ఇంకేంటి విశేషాలు
చెప్పాలి మేడం మీరే
మీకు బాదం పాలు అలాంటివి చేయడం వచ్చా మేడం లస్సీ కానివ్వండి
కాద్ మేడం ఫ్రూట్ సలాడ్సు అలాంటివి చేయగలను మేడం
సలాడా ఓకే ఎలా చేయొచ్చు మేడం అది ఎలా చేయాలి.
ఫ్రూట్ సలాడ్ అయితే అది ఇక్కడ పెరుగుంటుంది. కదా మేడం దాంతో చేస్తారు
ఆ పెరుగు గట్టి పెరుగు ఉంటుంది కదా
ఆ
అది ఒక ప్యాకెట్ కానీ మనకు ఎంత అవసరం ఉందో అం అంత తీసుకొని కొంచెం మజ్జిగ చిలక చేస్తారు కదా దాంతో కొంచెం లైట్ గా తిక్ గా చాలా తిక్ గా ఉండేలాగా ప్రిపేర్ ప్రిపేర్ చేసుకోవాలి మేడం దాంట్లో షుగర్ అప్లై చేసుకోవాలి ఇంత షుగర్ అప్లై చేసుకున్న తర్వాత మన దగ్గర ఏ ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్రూట్స్ తో బననా కానీ ఆపిల్ కానీ పప్ పాయా కానీ లేకపోతే దానిమ్మగింజలు వుంటాయి కదా అబీకాని ద్రాక్ష ఇటువంటి ఫ్రూట్స్ అన్ని మనం క్లీన్ గా కడిగి కట్ చేసి పెట్టుకోవాలి మేడమ్ సన్నగా సన్నగా కట్ చేసుకొని పెట్టుకొని దాంట్లోనే వేసేసి ఆ కర్డ్ లో అంతా కలిపేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కానీ ఒక హాఫ్ అన్ అవర్ కానీ ఈ ఫ్రిడ్జ్ లో పెట్టేస్తే చల్లగా బాగుంటుంది మే
ఇంకా ఏమొచ్చు మేడం
ఇంకానా మేడమ్ ఇంకా ఇంకా ఏంఉందప్ప అన్నీ చేయగలను మాక్సిమం అ ఇంకా ఎం ఉ
ఇష్టమైన ఇంక టమాటా రైస్ ఎలా చేయొచ్చు
ఆ టమాటా రైసా మేడం మనము ఫస్ట్ గా కావాల్సినంత రైస్ కడిగి పెట్టుకోవాలి మేడం
హా... హ్మ్మ్ ఒక టూ రెండు కప్పు రెండు కప్పుల రెండు కప్పుల రైస్
ఆ రెండు కప్పుల రైస్ కి ఒక హఫ్ కేజి టొమటాస్ పడతాయి మేడమ్ ఒక హాఫ్ కేజీ టమాటాస్ బాగా కడిగి మనం శుభ్రంగా తుడుచుకున్న తరువాత తర్వాత సన్నగా కట్ చేసుకోవాలి మేడం అవి
హ్మ్మ్
కట్ చేసుకొని మన కుక్కర్ ఉంటుంది కదా కుక్కర్ లో వేసేసి ఒక టూ విజిల్స్ రప్పి వచ్చేలాగా వేసుకోవాలి మేడం
కట్ చేసిన టమాటాస్ మొత్తం కుక్కర్ లో వేసి ఉడికించు
ఆ కొద్దిగా వాటర్ పోసి ఆ కొద్దిగా వాటర్ పోసి కొద్దిగా సాల్ట్ వేసి ఒక టూ వీజెస్ వచ్చేలాగా అవి ఉడక పెట్టుకోవాలి హలో
అవి ఉడక పెట్టుకున్న తర్వాత దానికి కావాల్సినవి మనము ఒక టూ ఆనియన్స్ ఉంటాయి కదా పెద్ద సైజ్ ఆనియన్స్ అయితే ఒకటి తీసుక కోవాలి చిన్నగా అయితే ఒక రెండో మూడో తీసుకోవాలి మేడం
సన్నగా అన్ని కట్ చేసి పెట్టుకోవాలి ఆనియన్స్ అలాగా గ్రీన్ ఆగేయి పచ్చిమిర్చి ఎండు మిర్చి ఇలాంటివన్నీ కొన్ని కొద్దిగా కొద్ది కొద్దిగా తీసి పెట్టుకోవాలి మేడం ఇక బిర్యానీ దినుసులు ఉంటాయి కదా ఎండు మిర్చి కరివేపాకు కొద్దిగా కరివేపాకు కొద్దిగా జీలకర్ర ఆ కొద్దిగా ఆ బిర్యానీ ఆకు ఒక రెండు మూడు బిర్యానీ ఆకులు ఆ లవంగాలు చెక్క ఇలాచి జాపత్రి జాజికాయ ఇలా ఇవన్నీ బిర్యానీ దినుసులు అన్నీ తీసుకో ఒక ప్లేట్ లో పెట్టుకోవాలి మేడం జీలకర్రతో సహా
ఆ
మనకు ఆ టూ వీల్ర్స్ వచ్చాక టొమాటాస్ అన్ని మ్యాష్ అయిపోయి ఉంటాయి మేడం అవి తీసేయాలి బయట డీకే
అక్ కుక్ కుక్కర్ మూత తీసిన తర్వాత అది కొంచెం ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఫ్యాన్ గాలికి పెట్టేస్తే చల్లగా అయిపోతాయి
అ
అవి చల్లగా అయిపోయిన తర్వాత ఆ టొమటాస్ ఒక్కటి తీసుకొని మిక్సీలో వేయాలి వాటర్ వేయకుండా టమాటాస్ ఒక్కటే తీసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మేడం మెత్తగా మిక్సీ పట్టుకొని టమాటా లోని వాటరు ఈ మిక్సీ లో కలిపిన టమాటా ప్యూరీ ఇవన్నీ కలిపి మనం అ పక్కన పెట్టుకోవాలి మేడం అవి పక్కన పేట్ కోని సేమ్ అదే కుక్కర్ మళ్ళ కొంచెం కడిగి మళ్ళీ గ్యాస్ స్టవ్ మీద పెట్టి కొద్దిగా ఆయిల్ వేస్ కోవాలి దాంట్లో
ఆ
అన్నీ వేసుకున్న తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఆ కొద్దిగా జీలకర్ర ఈ బి బిరియాని దినుసులు అ ఒక అంతగా రే రేడ్గా కాకుండా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి మేడం
ఉ
అ ఇంకా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఈ జీలకర్ర బిర్యానీ దినిసులు అన్ని వేసేయాలి అన్ని వేసేసిన తర్వాత ఆ కరివేపాకు కూడా దాంట్లోనే వేసేయాలి మేడం వేసేసిన తర్వాత ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా అది కొద్దిగా ఒక టూ కప్స్ కాబట్టి ఒక హాఫ్ అన్ అఫ్ ఒక హాఫ్ స్పూన్ ఒక ఒక స్పూన్ ఒక హాఫ్ స్పూన్ కావాలి మేడం అల్లం వెల్లుల్లి
ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుందా అల్లం వెల్లుల్లి
ఆ ఒక టేబుల్ స్పూన్ సరిపోతుంది మేడం
ఊ
అది వేసుకొని బాగా కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి మేడం
ఉ
వేయించుకున్న తర్వాత మిగతావి ఉన్నాయి కదా ఎండుమిర్చి పచ్చిమిర్చి ఆ కొద్దిగా కొత్తిమీర ఇవి కూడా దాంట్లోనే వేసేయాలి
అవును
మనం వేచుకుంటున్నాం కదా దాంట్లో వేసేసి బాగా కలిపి కొద్దిగా పసుపు కొద్దిగా ధనియాల పౌడరు ఆ కొద్దిగా గరం మసాలా వేసేసి బాగా వేయించి వేయించాలి మేడం
మిర్చి పౌడర్ అవుస్
ఆహా మిర్చి పౌడర్ అవు అసరం లేదు మేడం టూ మిర్చెస్ వేస్తున్నాం కాబట్టి అది అవసరం లేదు మేడం
పచ్చిమిర్చి వేస్తున్నాం కాబట్టి
ఆ మేం పచ్చిమిర్చి ఎండు మి మిర్చి వేస్తున్నాం కాబట్టి మిర్చి పౌడర్ అస్సలు అవసరం లేదు తర్వాత ఏముందంటే మనం కడిగి పెట్టుకున్న రైస్ ఉంది కదా మేడం ఆ రైస్ అంతా వాటర్ అంతా ఉంపేసి కుక్కర్ లో వేస్ వేయాలి కుకర్లో వేసేసి కల్పాలి మేడం బాగా అవన్నీ రైస్లంతా మసాలా పట్టేలాగా కలిపేసేయాలి మసాలా పట్టేలాగా కలిపేసిన తర్వాత మనక్ రైస్ ఎంత ఉందో ఆ గ్లాస్ కి రెండు గ్లాస్ లాగా మనం ఈ టమాటా ప్యూరీ టమటా వాటర్ అంతా కలిపి పెట్టుకున్నాము కదా
హా ఇప్పుడు రైస్ కి సరిపడా వాటర్ కూడా ఈ బియ్యం కి సరిపడా వాటర్ లోనే ఆ మిక్సర్ లో వేసిన టొమాటోతో పాటు కలుపుకొని వేసుకోవాలా
ఆ ఈ టమాటో ప్యూరీ టమోటో వాటరే ఆ రైస్ కి సరిపోతుంది మేడం మనం ఒకవేళ తక్ క్కువగా ఉంటే మనం పక్క నుంచి ఇంకా కొంచెం వాటర్ తీసుకుని దాంట్లో వేసుకోగలం
ఆ
అలా వేసేసి అంతా బాగా కలుపుకొని మనం దానికి తగినంత ఉ సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత మనం ఇక అంతా కలిపేసి ఇంకా కొ కొంచెం పై నుంచి కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర అందుకు చలుకోవాలి మేడం
హ బాగుంటదయ మేడం ఎక్కువ కారం ఉండకుండా బాగుంటదా
మేడం
ఎక్కువ కారం ఉండకుండ బాగుంటద
ఆ చాల ఉంటుంది మేడమ్ ఆ ఇంకా మనం అది వేసేసిన తర్వాత ఈ కుక్కర్ కి మూత తగిలించేసేయాలి మేడం టూ విజిల్స్ ఖచ్చితంగా టూ విజిల్స్ వచ్చాక గ్యాస్ కట్ చేసేయాలి ఇక ఆ దాంట్లోని హెయిర్ అంతా పోయిన తర్వాత అది తీసేసి మనం చూస్తే బాగ పొడి పొడిగ అంత రైస్ చాల బాగ వస్తుంది మేడం
కానీ సన్నని మంట మీద మళ్ళీ పెట్టాల్సిన అవ్
అస్ అహ ఇంకేం అసలు టూ వీలర్స్ వచ్చాక ఆఫ్ చేసేస్తే ఇంకా అయిపోయి
ఆఫ్ చేసేసి అది మొత్తము వేడి మొత్తం తగ్గేంత వరకు అక్కడే కుక్కర్ అలానే ఉం
ఆ కుక్కర్ విజిలో నుంచి హెయిర్ అంత పోయింత వరకు కూడ అది అలాగే పెట్టేసేయలి
ఆ
ఇంక ఆ హెయిర్ అంతా పోయిన తర్వాత కుక్కర్ మూత తీసేస తీసేయాలి మేడం ఇంకా మ మనం ఏం అది కలపాల్సిన అవసరం లేదు ఏమే కానీ లేదు ఎంత బగరే చాల బాగ టేస్టీగా కూడ ఉంటుంది
దాంతో పాటు మనం ఏం యాడ్ చేసుకో మేడమ్ ఇంకఅందులో అంటే దాన్ని ఆ టమాట
ఆ దాని కాంబినేషను మనం ధై రైత ఉంటుంది కదా రైత
పెరుగు ప
ఆ పెరుగు పచ్చడి అది చేసుకోగలము లేకపోతే గోంగూర ఉంటుంది కదా ఇది చేసుకోగలము ఎ కర్రీ చేసుకోగలము లేకపోతే చికెన్ కర్రీ చేసుకోగలము దీంట్లోకి ఏదైన బాగుంటుంది కానీ దీంట్లో కాంబినేషన్ టమేట వేసుకొని టమేట టమాటా వేసుకొని పెరుగు పచ్చడి చేసుకుంటే ఇంకా బాగుంటుంది మేడం
రైస్ లోకి టమా ఇది పెరుగు పచ్చడి టమాట వేస్ క్యారెట్ కూడ వేసుకోవచ్చా మనము
వేసుకోవచ్చు కీరా వేసుకోవచ్చు పెప్పర్ పౌడర్ వేసుకోవచ్చు దాంట్లో
ఆ
తిక్గా చాల తిక్గ చేసుకుంటే చాలా టేస్టీగా టమాటా సన్నగా తరిగి ఈ టమాట పచ్చిమిర్చి ఆనియన్స్ కొత్తిమీర ఇదంత సన్నగా తరిగి వేసుకుంటే అది ఇది చాల సూపర్ కాంబినేషన్ మేడం
ఓకే మేడం ఓకే మేడం అయిపోయింద మీ వర్క్ మొత్తము
ఆ అయిపోయింది మేడం ఇప్పుడే ఒక్కటి చేయాలి మేడం ఇట్లో వర్క్ అయిపోయింది ఇప్పుడు వంట స్టార్ట్ చేయాలి
ఓకే ఓకే మేడం టీ తాగార
తాగేశాన్ మేడం మీరు తాగ్యార
ఆ ఆ అవున్ మేడం సరే ఉంటాన్ మేడం వర్కుంది ధన్యవాదాలు
ఆ